తండేస్తుందా
ఆ ఇనిపిస్తుందండి నమస్తే అండి ఏం చేస్తున్నారే
మేము ఇప్పుడే బోన్ చేసమండి మీరు ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే
మీరు భోజనం చేశారా
ఆ చేసినం
మీ వాయిస్ కొంచెం చిన్నంగా ఇనిపిస్తుంది మీరు ఏ వంటకం ప్రిపేర్ చేశారండి హలో
అ
హలో
అ
హలో మీ వాయిస్ వినిపించట్లేదండి సౌండ్స్ వినిపిస్తా
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
మీ రోజు గుత్తి వంకాయ ప్రిపేర్ చేసామండి మీరేమి ప్రిపేర్ చేశారు
నేను ఈరోజు పప్పు టమాటాను అప్పుడాలు ఫ్రై చేశానండి
అవునండి తినడానికి చాలా బాగుంటాయండి
ఆ అవునండి ఇటీవల కాలంలో గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ రేటు బాగా పెరిగిపొ పెయిన్ కదండి
ఆ అవునండి
హ మీరు ఎప్పుడన్నా షాప్ కి వెళ్ళారా
కందిప్పు మ
మీ వాయిస్ ఏమి వినిపించట్లేదండి
ఓే అండి ఇప్పుడు దరలో ఎలా ఉన్నాయి అంటారుడి
ఇప్పుడు ధరలు చాలా హెవీగా ఉన్నాయి ఏది అనడానికి కూడా అన్ని అన్నిీ చాలా రేట్లు చెప్తున్నారు జిఎస్టి అని అయ అని ఇవని ఎక్కువ ఎక్కువ కాస్ట్ వేసేస్తున్నారు
ఆ జిఎస్టి మరి మీ అభిప్రాయం ఏంటండి అంటే అది ఉండొచ్చు అంటారా లేదా ఉండకూదు అంటరా అ హలో